హాయ్ అండి
హాయ్ ఎమ్ చేస్
హాయ్ ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి తిన్నారా
తిన్నాం మీరు తిన్నారా మేము ఇంకా తినలేదండి
ఏం
ఎమ్ వంట చేసారు మేం బెండకాయ వండమండి. మీరేమిండారు అవునా చికెన్ ఫ్రై చేస్తారా. ఎట్లా వండుతారు
చికెన్ ఫ్రై చేస్తామండి
ఎత్ మీ పిల్లలు ఏం చేస్తున్నారు.
మా పిల్లలు ఆడుకుంటున్నారని
మీ పిల్లలకి స్నాక్స్ ఏమైనా చేస్తారా మా పిల్లలు మా బాబుని ఎత్తుకున్నాండి
అవునా మిరేమన్న స్నాక్స్ చేస్తారా పిల్లలకు
చేస్తామండి
ఏం జెస్
టిఫిన్స్ స్నాక్స్ చేస్తాము ఏదో ఒ టీవీ వాళ్ళకి ఏది కావాలనిపిస్తే అది చేస్తానే ఉంటామండీ మీరేమైనా చేస్తారా పిల్లలకి
వాళ్ళు ఏది అడు
మీ పిల్లలు స్కూల్ కే మీ పిల్లలు స్కూల్ కి వెళ్తారండి స్కూల్ క వెలేసి ఇవాళ వెళ్ళారా
ఆ వెళ్ళారండి మీ పిల్లల్ స్కూల్ కె
వెళ్ళరండి మా వాళ్ళు చిన్న బాబే
అవునా ఎన్ని ఇయర్స్ ఉంటారండి
టెన్ మంత్స్ బాబే అండి మా బాబు
అవున
స్కూల్ ఎళ్లరు రోజు స్కూ స్కూల్ లోకి ఏమన్నా స్నాక్స్ చేస్తారా అండి
ఆ చేస్తామండి
ఏమైన్నా స్నాక్స్ చేస్తారా అండి
చేస్తాం చేస్తాం అండి
ఏమేం చేసి పెడతారు వెరైటీస్ ఏం చేస్తారండి
బిస్కెట్స్ మ్ కజ్జికాయలు అంటారు
తారండి
ఆ చేస్తామండి
కందగడ్డలు తీసుకున్నారా అండి
తీసుకున్నామండి మీరు తీసుకున్నారా కందగడ్డలు
వాటిని ఎలా బాయిల్ చేస్తారండి మీరు
మేము బెల్లం వేషి వాటర్ వేషి పైన మూతల నీళ్ళు పోసి బాయిల్ చేస్తామండి ఆవిరికే ఉడు
బెల్లం ఎసి అట్లా వాటర్ వేయకూడదండి కొంచెం ఆయిల్ ఎసేసి అందులో అ వేసి కొంచెం బెల్లం ఎసేసి పైన వాటర్ పెట్టేసి సే గ్యాస్ కొంచెం సిమ్ లో పెట్టేసి ఉంచితే అవే అయిపోతానా అండి లేకపోతే పెద్దగ పెట్టీ ఉంచితే
మేం వాయిల్ అడం వాయిల్ అయల్ నూనే రాస్ స్కిప్ చేయమని చెప్పిండు డాక్టర ఆయిల్ అందుకే
బాగా ఎయాల్సిన అవసరం ఏం లేదండి కొంచెం వేస్తే సరిపోతుంది
అవునా ఇంకోసారి ట్రై చేస్తాండి అట్లా
కొంచెం ఎసెసి ఇవాళ చేసారా
ఇవాళ చేయలేదండి రేపు చేద్దాం అనుకుంటున్నా మీరు చెప్
మేము ఇవాళ చేసాం, మేము ఇవాళ చేసామండి కొంచం ఆయిల్ ఎసేసి అందులో బాయిల్ చేసానండి బాగుంటాయండి అట్లా చేసుకుంటే నేను ఎప్పుడైనా అలనే జేసుకుంటానా
ఔన్
ఇంకా ఏమైనా షాపింగ్ చేస్తారా ఇప్పుడీది ఉగాదికి
ఆ చేయ్యాలండి పిల్లలకు బట్టలు కొనాలి నీన్ డ్రస్సులు కొనుక్కోవాలి
ఎక్కడ తీసుకుంటారండి మీరు షాపింగ్
వెళ్తమండి
ఉమ్ నా ఎ క్లాత్ క్లాత్ ఎలా ఉంటుందండి అక్కడ రేట్స్
ఫ్యాషన్ ఎల్లర్వై గార్డెన్ దెగ్గర దీపా ఫ్యాషన్ కోత్తాగ వడ్డది చాలా బాగున్ బట్టలు
అవునా ఎట్లా క్లాత్ ఎట్లా ఉంటది రేట్ ఎట్లా ఉంటది అండి అవైలబుల్ గా ఉన్
ఆహ్ క్లాత్ గూడా మంచి క్వాలిటీగిస్తారండి వాళ్ళు మనం ఎక్కువ రేటు వెట్టి ఇప్పుడు త్రీ థౌజండ్ అట్లా వెట్టి తీసుకుంటే మనక్ ఏమన్నా గిఫ్ట్ గుడ మిస్తారు ఆ అవైలబుల్ గనే ఉంటదండి
అవునా ఇప్పుడు ఫెస్టివల్ కి తీసుకుంటారా మీరు ఇప్పుడు తీసుకుంటారా అండి మీరు ఫేస్
ఆ ఫెస్టివల్ కి ఏళ్తామండి ఉగా దికి ఏ ఫెస్టివల్కైనా అందులో తిస్కుంటున్నామండి మేము
ఉగాది రోజు ఎమ్ ఏం వెరైటీస్ జేస్తారండి మీరు
ఉగాది రోజా అండి బచ్చలు ఎసుకుంటాం పచ్చడి ఎసుకుంటాం
ఉమ్
పూజ ఎస్కుంటాం దేవునికి మంచిగా
పచ్చడీ ఎలా జేస్తారండి
చింతపండు, ఉప్పు, కారం
పులుపు, తీపీ, పులుపు, తీపీ, కారం
ఆ అవ్వినీ ఎస్
ఉ అంటే చేదు
ఆ చేదు వేపాకు వేస్తాం
బాగా సెలబ్రేట్ జేస్తారా అండి
అవునండి ఫుల్ సెలబ్రేట్ జేస్తాం నైట్ ఇక్కడ ఇంటి దగ్గర డీజే వేట్టుకుంటాం అంతా మస్త్ త హంగామా ఉన్
భక్షలూ జేస్తరా అండి మీరు
చేస్తాం చేస్తామండి మీరు జేస్తారా
ఆహ్ చేస్తామండి మేం కూడ
ఎట్లా జెస్తారండి
భక్ష్యాలు చేస్తాం పూర్ణాలు చేసుకుంటాం ఈ పప్పు ఉడుకవెట్టేసే కొని పప్పు కుక్కర్ లో వేసేసి టూ వీల్స్ టూ విజిల్స్ రాగానే ఆఫ్ చేసుకోవాలండి లేకపోతే బాగా మెత్తగా అయిపోయి కొంచెం లూజ్గా ఉంటుంది చేయడానికి అవైలబుల్ గా అనిపింయదు కొంచం టూ విజ్ జిల్స్ రాగానే తీసుకో తీసేస్కొని ఒక్క బౌల్ తీసుకొని కొన్ని అందులో వేసి అది జల్ జల్లే లాగా ఉన్న బౌల్స్ లో వేసేసుకోవాలండి
అవునా అండి
పిండి తీసుకొని అని చపాతి జేసుకునేలాగా జేస్కోవాలండి చేస్కొని దాంతోని కొంచం చపాతీ లాగా జేసేసి అందులో కొంచెం పిండి పెట్టేసి మళ్ళీ రౌండ్ గా కొంచెం జేసేయాలండి అట్లనే జేస్తాను పూర్నాలు చేస్తానేమో దోశపిండి చేస్తానండి నైట్ ఈ రోజు నైట్ దోశపిండి చేసేసి రేపు పూర్నలకి ప్రిపేర్ చేస్తాండి ఇది మైదాపిండితో వాడతారు గని మైదాపిండితో అంత ఇంత టేస్టేమని మేం దోశ పండితోనే చేసుకుంటామండి మేము
మేము గూడా చేసుకుం మేము దోషాలు వోస్కుంటామండి దోశాపిండి పొద్దున్నే బియ్యం నానబెట్టి సాయంత్రం గ్రైండ్చేసుకొని పొద్దున్నే పిల్లలకు వేడివే డిగా వేసి బాక్స్ లో పెడతానండి
అలానే చేస్తానండి ఇంకేమన్నా స్నాక్స్ వేసుకుంట టరా
ఇంకనా ఉల్లిగడ్డ ఆ ఉల్లిగడ్డ బ జీలేస్తానండి ఉల్లిగడ్డ శన్గపిండి కలిపి మంచిగా వేడి వేడి ఆయి లో వేసి డీప్ ఫ్రై చేసి
పకోడి లాగా చేస్తారాండి మీకు ఆయిల్ వేసుకి చేయమని చెప్పారని చెప్పరండి ఎం దేనికోసమండి అట్లా మీకోసం మీరు వెట్ లాస్ కావడం కోసం ట్రై చేస్తున్నారండి
లాస్ కోసం నేను ట్రై చేస్తున్నాను పిల్లలకు ఏది అడిగితే అది
ఏమన్నా వర్క్ చేస్తారండి మీరు ఇంట్లోనే ఉంటారా
నేను ఇవాళ్ళ కరూపనికేళ్ళానండి
కరూపని దగ్గర వాతావరణం ఎలా ఉందండి
బానే ఉంటుందండి కాపోతే బాగేండ కొడ్తది
ఎండ వాతావరణం ఎలా ఉంటుంది ఎంత పర్సంటేజ్లో ఉంటుంది త తట్టుకోగలుగుతున్నారా లేకపోతే బాగా ఎండగా అన్పిస్తున్నారా
బాగా బాగా ఎండగానే ఉం ఉందండి ఇంగ వాటర్ తీసుకెళ్తాం ఇగ ఎండగొట్టినప్పుడు కొద్దిసేపు చెట్టు కింద కూస్తుంటాంమండి బాగా ఎండా కోడితే
ఈ సీజన్ లో బాగా ఉందండి ఈ టైం లో ఇప్పుడు ఎండ చాలా బాగా కోడ్తుందండి ఎంత కూల్గా ఉందో అన్ని ఇయర్స్ కన్నా ఈ ఇయర్ చాలా ఎండగా ఉందండి
అవునండి ఇగ తప్పదు కదా ఇంట్లో పరిస్థితిని బట్టి మనం ఇగ చేస్కోవాలి
ఉహ్మ్ బాగా ఎండలు ఇప్పుడు ఎక్కువై పోతున్నాయండి కొంచెం పిల్లల్ని గూడా జాగ్రత్తగా చూసుకోండి
అవునండి చూసుకుంటానండి మీరు గూడా జాగ్రత్తగా చూసుకోండి ఓకే ఓకే అండి
ఇంకొంచెం కొంచెం పిల్లల్ని హెల్తు ఎండలో పంపించడం వల్ల జరాలు రావడం అట్లా హాస్పిటల్కి పోవడం అట్లా కొంచెం ఖర్చువుతుంది గదండి కొంచెం సేఫ్గా ఉండు చూంచుకోవడం కోసం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి బయట ఎండ ఎక్కువగా ఉందండి ఎండలోకి పోనీయ్కుండా చూసుకోండి కాస్తా
అవునండి ఎండా బాగోడ్తుంది పిల్లల కూడా బయటికెళ్ళిని స్కూల్ నుంచి రాగానే మళ్ళ కసెపు చదిపిచ్చి ఏమన్నా టిఫిన్ చేసి పెడతా ఆ పెట్టాక టీవీ చూస్తారు అంతే ఇగ బయట
ఆ బయటికేళ్ళనివ్వకండి కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కదా
అవునవును ఇప్పుడు మండే నుంచి హాఫ్ డే స్కూల్స్ అంటాండి
ఆ ఇగ రాగానే కొంచెం ఏమని తినబెట్టేసి పడుకోబెట్టండి బయటి కి రానియకుండా చూకోండి ఎండలు ఎక్కువగా ఉంట వాతావరణం అంతా ఎక్కువ్గా వస్తుందండి మళ్ళీ పిల్లల హెల్త్ చూసుకోవాలి కదండి
అదే పడుకుంటున్నారండి ఇగ టీవీ చూస్తారు స్టకైతుందండి మీ వాయిస్
రోజుల్ బాలే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలం డి హుమ్ ఇంకా ఈరోజు చికెన్ చేసారు స్పెషల్ ఏంటండి ఇవాళ
ఇవాళ చికెన్ ఫ్రై చేసి అవునా మరి దగ్గరే ఉంటారా
ఆ ఇంటి దగ్గరే ఉంటామండి ఇవాళ స్పెషల్ ఏం చేసారు స్పెషల్ ఏంటండి ఇవాళ చికెన్ తీసుకొచ్చుకున్నారు
అవునండి ఇయాల స్పెషల్ ఏం లేదు పిల్లలకి చికెన్ కావాలి చికెన్ కావాలి అంటే ఇక వాళ్ళ మందం
అవునా పిల్లల కోసం వాళ్ళు ఏది కావాలంటే అది తెచ్చి పెట్టాలండి
అవునవును అందుకే ఇగ వాళ్ళకు ఫ్రై చేసినా ఉ ఇంకా ఏం చేస్తున్నారండి
ఏం లేదండి బయట నిలిచున్నాము మా పిల్లలు ఆడుకుంటు న్నారండి ఒక బాబు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఒక బాబు బయట ఆడుకుంటు
ఉంటాడా అండి మిమ్మల్ని ఇసిపెట్టి మీ బాబు మరి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర
ఉంటారండి
మంచిగా ఉంటాడా అండి ఏడుస్తడ్
ఇక్కడికన్నా అక్కడే ఎక్కువ అలవాటు అయిపోయాడండివాడు మ్
ఇంకా ఏం సంగతులండి మీ దగ్గర మీ ఊర్లో ఏం ఏమన్నా విశేషాలు ఏమన్నా జరుగుతున్నాయా ఏమన్నా పండగకి షాపింగ్ చేద్దాం అను
షాపింగ్ చేయాలండి మా పిల్లలకి నేను కాసాంలో చేస్తానండి
అవునా
కొంచెం అవైలబుల్ గా ఉంటుంది క్లాత్ అందులో అయితేనే కొంచెం బెటర్ గా ఉం టేనే బాగుంటది కదండి కొన్ని రోజులు చూడడానినికికైనా కొన్ని రోజులు వేయడానికైనా మంచిగా అవైలబుల్గా ఉండాలి కదండి
అవునవును
కాబట్టి నేను కూడా పిల్లలలకు తీసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఫెస్టివల్ కి ఉగాది కోసం తీసుకోవాలండి నేను కూడా
ఓ మా ఎంత బడ్జెట్ లో తీసుకుంటారు మీరు
హంకుహు ఇక దాంట్లో అందులో బట్టి డ్రెస్ని బట్టటేసి తీసుకుంటాండి రేట్ అనేది ఏమి కన్ఫామ్ చేసుకోమ్ ఉండదు కదా షాప్ కి వెళ్ళిన తర్వాత నచ్చిందాన్ని బట్టి ఉంటదండి ఓకే అండి బాయ్ నెక్స్ట్
మీ సార్ ఏం చేస్తారండి
ఓకే బాయ్ అండి నెక్స్ట్ కాల్లో కలుద్దాం
ఆ ఒకే బాయ్ అండి